ఎం చేస్తున్నావు ఖాళీగానే ఉన్నావా
ఆ అవును ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చొని కాఫే తాగుతున్నాను
మంచిది ఒంటరిగా కాఫీ తాగడం కూడా ఒక ప్రశాంతతే కదా
నిజమే ఆ ప్రశాంతతను బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ మధ్య
అవును పెళ్లి కాక ముందు ఉండే ఈ స్వేచ్ఛ మళ్ళీ రాదు కదా
ఖచ్చితంగా మనకు నచ్చినప్పుడు వాడుకోవచ్చు నచ్చింది వండుకోవచ్చు తినవచ్చు మనకు నచ్చినట్టు ఉండొచ్చు
నిజమే ఎవరికి జేవో చెప్పాల్సిన అవసరం ఉండదు
అవును మరి మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా నీకేమన్న
చూస్తున్నారు కానీ నాకు ఇప్పుడే ఇష్టం లేదని చెప్పేసా
ఆహా భలే చెప్పావ్ నా పరిస్థితి కూడా అంతే అనుకోయి ఆల్మోస్ట్
ముందు కెరియర్ మీద ఏదైనా చేయాలి అని ప్లాన్ చేస్తున్నా
అవును మన కాళ్ళ మీద మనం నిలబడితేనే కదా మనకంటూ ఒక గౌరవం ఉంటుంది సమాజంలో
నిజమే మరొకరి మీద ఆధారపడడం నాకు నచ్చదు.
కాబోయే వాడు ఎలా ఉండాలి.
నన్నీ అర్థం చేసుకునే వాడైతే చాలు
అవును మన ఆశయాలను గౌరవించేవాడైతే దొరకాలి అంతకు మించి ఇంకేం లేదు.
నిజమే లేకపోతే జీవితం చాలా కష్టంమవుతుంది.
అవును మరి ఈ మధ్య సోలో ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసావ నువ్వు
వచ్చేనేల వెళ్ళాలి అనుకుంటున్నాను కొంచెం భయం భయంగానే ఉంది.
భయం వద్దు ఒకసారి వెళ్తే నీ మీద నీకి నమ్మకం పెరుగుతుంది వెళ్ళాలప్పుడప్పుడు
అవునా నువ్వెక్కడికైనా వెళ్ళావా
వెళ్ళాను ఆ అనుభవం చాలా గొప్పగా ఉంటుంది ఎవరితో కాకుండా ఒక్కరిమే వెళ్తుంటే బాగా అనిపిస్తుంటుంది.
మంచిది నేను ఖచ్చితంగా ట్రై చేయాలి.
సరే మరి నీకు వంట వేయడం అలవాటు అయిందా లేదా ఇంకా మీ అమ్మ చేత్తోనే చేపిస్తున్నావా
అప్పుడప్పుడు ప్రయత్నిస్తున్నా కొన్నిసార్లు బాగా చేస్తాను.
కొన్నిసార్లు కుదరవు కదా
అవును కానీ మనమే తింటాం కాబట్టి పర్లేదు.
నిజమే రేపు పెళ్లయ్యాక అందరికి నచ్చేలా వండాలి కదా సో ఇప్పటి నూన్ నే నేర్చుకోవాలి ఇగ
టెన్షన్ ఇప్పుడైతే ఇది ఏది పెడితే అదైతే తినేస్తున్నాం.
అవును మరి నీ ఖాళీ సమయంలో ఏం చేస్తావు నువ్వు టీవీ చూస్తావా ఇంకేమైనా చేస్తావా
పెయింటింగ్ వేస్తాను లేదా మంచి మ్యూజిక్ వింటాను.
బాగుంది నీకంటే ఒక హ్యాబీ ఉండటం చాలా ముఖ్యం కదా
నిజమే అది మన ఒంటరితనాన్ని పోగడుతుంది కదా
అవును మరీ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా పెళ్ళిల్లు అయ్యాయా లేక అందరు ఇంకా ఇలానే ఉన్నార
ఆ చాలా మంది కయిపోయాయి అందరూ పిల్లలతో బిజీగా ఉన్నారు.
అవును వాళ్ళతో మాట్లాడితే మనకే భయం వేస్తుంది వామ్మో అనిపిస్తుంది అప్పుడప్పుడైతే
నిజమే వాళ్ళకి అసలు ఖాళీ సమయమే ఉండదు.
అందుకే ఈ సమయాన్ని మనం బాగా వాడుకో
కరెక్ట్ మరి నీకు సేవింగ్స్ అలవాటు ఉందా
ఉంది భవిష్యత్ కోసం దాచిపెట్టుకుంటున్నాను కొంచెం
అవును సరే కానీ ఈ మధ్య నీ స్కిన్ బలే మెరుస్తుంది ఏం వాడుతున్నావు.
అబ్బా గమనించావా నేనే స్పెషల్ గా వాడటం లేదులే
అబద్ధం చెప్పకు ఏదో ఒక చిట్కా పాటిస్తూనే ఉంటావు.
నిజమే రోజు పొద్దున్నే గోరువేచ్చని నీళ్ళు తాగుతున్నాను.
అవునా దాని వల్ల అన్ అంత మార్పు వస్తుందా
అవును బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ పోతాయి కదా వెన్నెళ్ళు తాగితే
మంచిది మరి ముఖానికి ఏమైనా వేసుకుంటున్నావా
వారానికి ఒకసారి శనగ పిండి పెరుగు కలిపి రాస్తున్నాను రా అంతే ఇంకేం లేదు.
వావా్ అది పాతకాలపు పద్ధతే అయినా బాగా పనిచేస్తుంది.
నిజమే కెమికల్స్ కంటే ఇవి బెటర్ కదా
అవును మరి ఆ సన్ స్క్రీన్ అలవాటు ఉందా
ఖచ్చితంగా బయటికి వెళ్ళిన వెళ్ళ పోయిన రాసుకుంటున్నాను ఇక అందరు వాడుతున్నారని నేను కూడా వాడుతున్న అట్ల
మంచి పని ఎండ వల్ల చర్మం త్వరగా పాడవుతుంది
నిజమే మరి నే జుట్టు సంగతి ఏంటి చాలా ఒత్తుగా ఉంది ఈ మధ్య చూసాను నేను
ఆ నేను వారానికి రెండు సార్లు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తాను
అవునా వేడి చేసిన నూనె న లేక మామూలుగా వాడు తావ
కొంచెం వేడి చేస్తాను
అప్పుడే కుదులకు బాగా పడుతుంది అనుకుంటా కదా నేను రేపటి నుండి ట్రై చెయ్యాలి ఇగ
వదే చెప్ సరే మరి యోగా ఏమైనా చేస్తావా
ఆ చేస్తాను డైలీ ఒక పది నిమిషాలు అట్లా ప్రాణామం
మంచిది అది మా మంచిది అది మనసుకి ప్రశాంత ను ఇస్తుంది కదా
అవును ఇవన్నీ టెన్షన్స్ మర్చిపోవచ్చు మనం ఏదైనా యోగా చేసుకుంటేనే
నిజమే మరి ఆహారంలో ఏమైనా మార్పులు చేసావా
ఆ చేశాను రా పండ్లు ఆకుకూరలు ఎక్కువ తింటున్నా ఈ మధ్యన అయితే
అవును మనం ఏం తింటే మన ముఖం అలా మెరుస్తుంది
కరెక్ట్ మరి నీకు నిద్ర సరిపోతుందా కరెక్ట్ ఆరు గంటలు ఏడు గంటలు వండుకుంటున్నావా లేదా
ప్రయత్నిస్తున్నాను కానీ రాత్రి పూట ఫోన్ చూడడం మానలేకపోతున్నా
అదే అసలు సమస్య కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి నాకు
అవును రేపు అప్పటి నుంచి త్వరగా పడుకోవాలి అని అనుకుంటున్నా
నిజమే అందంకంటే ఆరోగ్యం ముఖ్యం కదా అది చూసుకోవాలి ఫస్ట్ మనం
అవును సరే కానీ ఈ మధ్య ఖర్చు బాలే పెరిగిపోతున్నాయి కదా మీ సేవింగ్స్ ఎలా ఉన్నాయి
అబ్బో అడగకు వచ్చిన డబ్బులన్నీ అలానే ఖర్చు అయిపోతున్నాయి
నిజమే కానీ మన లాంటి వాళ్ళకి పొదుపు ప్పుకు చాలా ముఖ్యం కదా
అవును అందుకే ఈ నెల నుంచి ఒక ప్లాన్ వేసుకున్నాను
ఏంటది నాకు కూడా చెప్పు నేను ఫాలో అవుతాను
వస్తువులన్నీ ఆపేస్తున్నాను ఈ బట్టల అనవసరమైన ఖర్చులున్నీ చేయొద్దని అనుకుంటున్నాను
అవును అదే అసలైన పెద్ద ఖర్చు ఆఫర్లు చూడగానే కొనేస్తాము
నిజం నిజమే అందుకే నేను కూడా ఆన్లైన్ యాప్స్ అన్ని డెలీట్ చేసేసాను మ అనేగ
అబ్బ భలే పని చేసావు మరి డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నావా
ఆ కొంచెం ఇట్లా ఎల్ఐసి కడుతున్నా హ్మ్ అంతే
అవున అది సేఫ్ అనిపిస్తుంద మరి నీకు
ఆ దీర్ఘకాలంలో చూస్తే మంచి లాభాలే వస్తాయట మరి వేరే వాళ్ళ అడిగితే చెప్పారు వాళ్ళు అట్లా
నేనైతే బంగారం మీద పెడు పెట్టుబడి పెట్టడం పెట్టాలని అనుకుంటున్నా.
గోల్డ్ ఎప్పుడు మంచి ఆప్షన్ నే రా అది మనకు ఆపదలో ఆదుకుంటుందని నా ఫీలింగ్
అవును మరి బయట తిండికి ఎంత ఖర్చు చేస్తున్నావో
వారానికి ఒకసారి అట్లా బయట తింటాను అంతే మిగత టైంలో ఇంట్లోనే వంట చేసుకుంటాను
అబ్బో అది మంచి అలవాటు డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా మిగులుతుంది
నిజమే మన దగ్గర ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలి గదా
ఖచ్చితంగా రేపు పెళ్ళయ్యాక మనకంటూ ఒక కొత్త ఏకౌంట్ ఉండాలి కదా
అవు అప్పుడే మనకి ఆత్మ విశ్వాసం ఉంటుంది. మన పైన
భలే చెప్పావు ఆర్థిక స్వేచ్ఛ ఉంటేనే మనకి గౌరవం.
నిజమే మరి నువ్వు బడ్జెట్ రాసుకుంటావా నీది
ఆ అప్పుడప్పుడు రాస్తాను ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో తెలియాలి కదా
చాలా మంచి అలవాట్రా నేను కూడా స్టార్ట్ చేయాల అనుకుంటున్నాను ఇగ
తప్పకుండా చెయ్ అప్పుడే నీకు అద్
అవును సరే రేపు అప్పటి నుంచి బుక్ పెట్టి రాస్తాను నేను కూడా అయితే చూడాలి మరి
స్ సరే మరి నీకు
హ్మ్
క్రెడిట్ కార్డు ఉన్నాయా
లేదురా అదంటే పెద్ద ఊబ అని తెలుసు నాకు
కరెక్టుగా చెప్పావు వాటి జోలికి వెళ్ళకపోవడమే మేలు
నిజమే ఇంక మరి చాలా సీరియస్ విషయాలు మాట్లాడమ అనిపిస్తుంది నాకైతే
అవును మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కదా చేతుల్లోనే ఉంది కదా
ఖచ్చితంగా సరే నేను వెళ్ళి ఇప్పుడు నా బడ్జెట్ ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను.
అలాగే ఆల్ ది బెస్ట్
హ్మ్ మరి మీ అమ్మ నాన్న వాళ్ళతో ఏమైనా, మాట్లాడుతున్నావా, డబ్బులు ఎలా ఖర్చు అయి తున్నాయ్. ఇంట్లో అది ఇది అని.
ఆ అప్పుడప్పుడు మాట్లాడతను వాళ్ళు చెప్పే ఖర్చులు చూస్తే నాకైతే భయం వేస్తుంది.
ఊమ్ మనకి సంపాదిస్తే కాని అర్ధంగాదు. ఎంత ఖర్చు పెడుతున్నామేందని.
నిజమే వాళ్ళు అసలు ఎలా చూసుకుంటున్నారో, అని అనిపిస్తున్నా నాకు అయితే వాళ్ళకు వచ్చే ఆదాయంతో.
వచ్చిన డబ్బులన్ని చిట్టీలని అదని ఇదని కడుతూనే ఉంటారు. మళ్ళీ ఇంట్లో సామాన్ అన్ని పెడతారు. అది వాళ్ళకే సాధ్యం అయితుంది.
నిజమే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మనం బడ్జెట్ ప్రయాణం లాంటివన్నీ.
ఖచ్చితంగా మా అమ్మ అయితే అసలు ఎలా చూసుకుంటుంది ఎంటో ప్రతి రూప ప నోటి పైన లెక్కలన్నీ గుర్తు పెట్టుకుంటది.
చూస్తే అనిపిస్తుంది కాస్త చదుకొని ఉంటే వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు కదా అని
స్థాయిలో ఉండేవాళ్ళు ఆ కాలంలో వాళ్ళక అంత ఆప్షన్ చెన్నైకి ఇట్లా అయిపోయారు గానీ
నిజమే వాళ్ళకిగాని వా చదువు అవన్నీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇప్పటికి ఎక్కడో ఉండే వాళ్ళు
నన్ మా అమ్మ స ఇదే మాట అ నను కరెక్ట్ టుగ
అవునా నిజమే కదా మరి వాళ్ళు చదువుకొని ఉంటే మనకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండేది వాళ్ళు
మ్మ్ అంతే కదా అందుకే ఇప్పుడు మనం కష్ట పడి చదుకొని జాబులు చేసుకోవాలి
అంతే ఆ జాబ్ చేస్తూ వాళ్ళని చూసుకుంటే అదే ఆనందం మనకి
అంతే నా అంతకు మించి నేను కూడా ఏమ అనుకోవట్లేదు అదే ప్రయత్నిస్తున్నాను ఇగ
ప్రయత్నించు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మన ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా
నువ్వు
ఆ చదువుతున్నారా అప్పుడప్పుడు కాకపోతే ఇగ పనులు చేస్తూ చదువుకోవాలంటే కొంచెం కష్టం కదా
దగ్గర ఉంటే పనులు చదువుకోవడం అంటే సగం ఎక్కువ పనికి అయిపోతుంది చదవడానికి తక్కువ టైం పోతది
నిజమే కానీ చదవాలి తప్పదు కదా మన అమ్మా నాన్నని చూసుకోవాలంటే
హ్మ్ అంతే సరే మరి వెళ్లి చదుకో ఇగ
సరేరా మరి బాయ్